హలో చెప్పండి అత్తా
బాన్నారా
బాగున్ననత్త మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
నేను ఇప్పుడే బోజననికిసి లంచ్ బ్రేక్ వస్తే వచ్చాను
ఉ ఏంటి విశేషాలు ఈరోజు
ఈరోజు స్పెషల్ అన్నం చేస్తా రసం చేస్తా అన్నారు వాళ్ళు
రసాంకి
మీది భోజనం అయిందా
ఇంకా లేదు
రసాన్కి గుడ్డు ఆమ్లేట్ అది ఏపోతారు
ఉహు
హలో
ఆ చెప్పండి మీ గురించి చెప్పండి ఏం పని చేస్తారు ఏం చేస్తున్నారు చదువుకు న్నారా
నేను చదువుకుంటున్నాను
అహ ఏ చదుతున్నారు
నేను కంప్యూటర్ కోర్స్ ఒకటి చేస్తున్నాను
ఆహా
మరి మీకు మా సిస్టర్ ఉన్నారు
ఆ
సిస్టర్ కి పెళ్లి అయిపోయింది
మ్మ్
మీరు ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటారా
ఆ చేసుకుంటాం
మీరేం స్పెషల్ చేస్తారు ఆ రోజు
రోజు పచ్చడి ఉద ఉగాది పచ్చడి చేస్తాము ఇంకా వడలు పాయసము అలా ఇంకా పిల్లలకి ఏదన్నా కావాలని వాళ్ళు అడిగినప్పుడు దాన్ని చేసి పెడతాము
ఉగాది పచ్చడి అంటే ఏమేమి వేస్తారు అందులో
అందులో మామిడి కాయ ఏస్తాము వేపాకు వేప పూవు ఏస్తాము చింత పండు రసం ఏస్ స్తాము బెల్లం వేస్తాము సాల్ట్ కొంచెం కారం వేస్తాం ఇవి ఏసి ఉగాది అది షడ్ రుచులు కదా అన్ని మన లైఫ్ లాగా మంచి చెడు అన్ని కలుస్ త్తయి కాబట్టి అవన్నీ కలిపి చేయాలి
మరి తినడం వల్ల ఆరోగ్యానికి ఏమన్నా మంచి జరుగుతాదా
అదే చెప్తున్నా దాని వల్లే ఆరోగ్యం గురించి చనే కాదది అది మనిషి జీవితం అంతే అందులోనే ఉంటుంది తెలుసుకోవాలంటే మంచి చెడు అన్ని అందులోనే ఉంటుంది
ఊ
గుడికెళ్తా న్యూ ఇయర్ లాగా ఇంగ్లీష్ న్యూ ఇయర్ మనం హ్యాపీ న్యూయర్ చేసుకుంటాం కదా అలా ఇది తెలుగు వాళ్ళకి ఉగాది
ఓకే ఓకే ఉగాది అంటే యుగం ఉగాది అంటే యుగ యుగాది అనేసి అప్పట్లో ప్రాచీన పదం అంటారు
అవును అవును ఆరంభం కాబట్టి ఊ మీరు మ్మ్ మీకేం స్పెషలు ఇంగ
వెళ్తాము గుళ్ళో దర్శనం చేసుకుకుంటాము ఇంట్లో పూజ చేసుకొన్ మీరు చెప్పినట్టు ఉగాది పచ్చడి చేసుకొని
మ్మ్
తింటాము
మీ చెల్లిలి వాళ్ళని పిలుస్తారా పండక్కి
మా చెల్లి వాళ్ళు వాళ్ళ ఇంట్లో చేస్ కుంటారు పండగా మేము ఇక్కడ చేసుకుంటాము ఒక ఓ మాక టూ ఇయర్స్ తర్వాత
మ్మ్ హు జాబ్ వచ్చాక
జాబ్ వచ్చాక ఒక టూ ఇయర్స్ సెటిల్ అయినాక
మ్మ్ హ్మ్
మళ్ళీ ఇగ ఆలోచిస్తాము అవన్నీ
మ్మ్ మీ సిస్టర్ బాబు బాగున్నాడా
మ్మ్ బాగున్నాడు ఇప్పుడే లేచాడు
మ్మ్
లేచ ఆడుకుంటాన్నడు, వాడు
నేను
మీరు, మొన్న మూవీకి వెళ్ళాలన్నారు, వెళ్ళారా?
లేదు లేదు వెల్లలేదు, మా పిల్లకాయలు వస్తామన్నారు. వాళ్ళు రాలేదు, ప్లానింగ్ మారిపోయింది. అందువల్ల వెళ్ళలేదు.
మీ పిల్లలు ఏం జెస్తుంటారు?
మా బాబు ఇప్పుడు, షోరూమ్ లో వర్క్ చేస్తాడు? ఏసీ షోరూమ్ లో. బికమ్ చదివాడు. ఆ పాప ఇప్పుడు, లా కోర్సు జాయిన్ అయింది.
ఓకే
ఎగ్జామ్ అయింది, ఇప్పుడు హాలిడేస్ ఫోర్ డేస్ గా వెళ్ళలేదు. ఇంట్లోనే ఉంది.
ఓకే ఓకే
కేళ్ళినాడు.
మ్, మరి ఎలా చదివిపిస్తున్నార్. అంటున్నారు. ఆ మీ కుటుంబంలో, లా చదివిన వాళ్ళు ఉన్నారా.
ఎవ్వరు లేరు. ఎవరు లేరు. తనే ఫస్ట్ ఉం.
మరి, తనకి అవన్నీ అవగాహన ఎలా కల్పిస్తున్నారు? మీరు
అంటే నన్ను అడిగింది. తను ఇలా ఫస్ట్ ఒచ్ కి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకునీంది. ఆ జాయిన్ చేప్పి చాను కానీ, అక్కడ తనకి కన్వీనెంట్ గా లేదు.
ఉమ్
నేను చేయలేను, అని వచ్చేసింది. రిటర్న్ ఇంకా ఆప్షన్ మాకేం లేదు. తను ఎక్కడ జాయిన్ అవ్వాలి. ఏమని తనకి కూడా ఫస్ట్ లో తెలియదు. తర్వాత నన్ను అడిగింది, నేనైతే ఏం చెప్పలె. నీ ఇష్టమ, నీ ఏం కనుక్కుంటే, నేను దాంట్లో జాయిన్ చేపిస్తా. నని చెప్పా, దీని గురించి, నాకు ఏదన్నా ఎవరన. చెప్పేలాగు ఉంటే, ఆ అది కనుకోమ్మా అనింది. మా ఆఫీస్ లో సార్ చదువుతున్నారు. ఇక్కడ జాబ్ చేస్తూ, ఆయన ఎగ్జామ్ రాస్తున్నాడు.
ఏది, లా క్ సంబందించ
ఆ లా లా లాక్ సంబంధించి ఆయనకు అడిగాను. ఆయనే మాకు అన్ని చెప్పడం, నమాట ఇలా ఉండిది. దీంట్లో బెనిఫిట్ అని, ఆయన ద్వారానే ఆన్లైన్ లో అన్ని ప్రాసెస్ అంతా, ఆయనే చేసిచ్చాడు.
ఓకేే ఓకే, అదే గైడెన్స్ ఉంటే మనకి మంచిది.
ఆయనే చెప్పాడు. పాపకు కూడా మాట్లాడాడు. మాట్లాడి బుక్ కూడా, ఆయన తీసిచ్చాడు. చదువుకోమ్మని. ఆన్లైన్ ఎక్జామ్కి. అది అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు
కోర్స్ అది లా
అచ్చా ఫైవ్ ఇయర్స్ అంటే, తను డిగ్రీ తీసుకోలేదు. ఇంటర్ తర్వాత చేరిపోయింది. డిగ్రీ చేసిన వాళ్ళకి, అయితే త్రీ ఇయర్స్ పడుతది. డిగ్రీ లేకుండా, జాయినింగ్ అంటే ఫైవ్ ఇయర్స్ అయిపోతది. అది డిగ్రీతోనే వచ్చేస్తాది. మనకు ఇప్పుడే జాయిన్ అయింది. ఇప్పుడు ఒక ఫైవ్ మంత్స్ ఏమోవుతుంది. అంతే
ఓకే ఓకే మరి లా చదవాలంటే, అవన్నీ బయట జనరల్ నాలెడ్జ్ దాండిగా ఉండాలి. కదా తన బాగా మాట్లాడుతది అందరితో కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ బాగా చేస్తద అందరితో హ్మ్మ్
మాట్లాడుతది అంటే కొంచెం స్టార్టింగ్ లో కొంచెం విడిగా ఉనింది ఇప్పుడు పర్వాలేదు బానే మాట్లాడుతుంది అంటే కొత్త ప్లేస్ అంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా
అవును అవును
తర్వాతా బానే చేసుకుంటాది ఆ
మరి మీ సొంత ఊరు మీరు హాలిడేస్ లో వెళ్తారా సొంత ఉర్కీ
ఇప్పుడు జాబ్ లో ఉండేదాని వల్ల కుదరడం లే అంతకు ముందు అయితే నేను హౌస్ వైఫ్ ఉన్నాను పిల్లోలు చిన్న పిల్లలు కాబట్టి అప్పుడు వెళ్తున్నాము మాది సొంతూరు చిత్తూరు
ఓకే
ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా అబ్బాయి చేస్తున్నాడు ఇంక పాపా ఇంకొ ట్టి అక్కడ అమ్మ వాళ్ళ కూడా లేరు నాకు కాబటి ఇంకా యాడికి వెళ్లం ఇక్కడే ఉండిపోతాం
చిత్తూరు అంటే నేను విన్నాను జాతర బాగా చేస్తారు అనేసి
బాగా చేస్తారు బాగా చేస్తారు
అంటే ఏమి పెడతారండి అక్కడ జా జాతర ఎలా చేస్తారు ఏం
అమ్మవారిని నడిదిలో కొలుస్తారు అక్కడ
ఓకే
రెండు రోజులు పండగ ఇంక తిరపతిలో అయితే వారం దాకా ఉంటది పండగ లో అక్కడ రెండు రోజులే ఉంటుంది కానీ బాగా చేస్తారు చుట్టుపక్కల బయట ఊర్లకి వెళ్ళిపోయిన వాళ్ళ అంతా అంతా కూడా ఆ రోజు అక్కడికి వచేస్తారు
అక్కడికి వచ్చి ఏం చేస్తారు పండగ ఎలా స్టార్ట్ చేస్తారు
అమ్మిలి పోస్తారు పొద్దున్న పొద్దునే పలదండాలు వెళ్తారు ఆ పెడతారు అంటే పండు రోజు నుంచి బయట గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి పొంగలు పెట్టే వాళ్ళు పెట్టుకొస్తారు ఇక్కడ అమీలు పోసి పుల్దండ వెళ్ వాళ్ళు వెళ్లి వచ్చసారంటే మధ్యా్నం పైన కుమ్మకోడు చేసుకెళ్తారు అమ్మ వారికి పిండి తలుగి ఏదన్నా చాపలో గుడ్ లో మాంసమిళ రైస్ చేసుకుొని ఎత్కిెళ్తారు
ఆహా
వెలే ఆమెకి నైవేద్యం ఇస్తారు ఇంకా మరుసటి రోజు అమ్మవారిని నిమజ్జనం చేస్తారు ఆ రోజు ఊరంతా తిరుగుతది అమ్మ ఊరేగింపు ఆ ఊరేగింపూర్ చాలా మంది మాలలు వేసి ఈప్లో కొకిీలు వేసుకుొని తిరుగుతారు సులాలు వేసుకొని అవన్నీ జరుగుతాయి చుట్టుపక్కల లంతా వచ్చి చూస్తుంటారు బాగుంటాది
మరి అది బా జరుపూత
ఆ బాగా జరుగుతది బాగా జరుగుతుది తిరుప్తిలో కూడా బాగా జరుగుతుంది కాకపోతే మేము ఇంతవరకు చూడలేదు ఇక్క తిరుప్తి గంగమ్మని చూడలేదు మామూలు గుడికి అయితే వెళ్తాము కానీ జాతర రోజు వెళ్లేదు మేము ఎప్పటికి చిత్తూరుకే వెళ్ళతాం ఆల్మోస్ట్ మేము
మరి చిత్తూరులో జాతరకి ఖచ్చితంగా వర్షం పడుతుందింటారు నిజమేన అది
ఆ పర్తది పర్తది పర్తది అమ్మవారి ని నిమ నం చేసే టైం లో పడతాది
ఆ
మీ ఊర్ల ఎలా జరు
మా ఊర్లో అంటే ఇక్కడ వారం రోజులు జరుపుతారు రేణుకమ్మ వారు అనేసి తిరుపతిలో గంగమ్మ పేరు అవతారం ఆ వా వారం రోజులు ప్రతిరోజు ఒక్కొక్క వేషామ్ వేసి అమ్మవారిని మొక్కుతారు ఇంకా రోజు అమ్మవారిని ఆ చంప నరుకుతారు ఇక్కడ
మ్మ్ మ్మ్
తయారు చేసి చంప నరుకుతారు ఆ మట్టిని తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు అందరు
మ్మ్ అక్కడ కూడా తెచ్చుకుంటారు నిమజ్జనం చేస్తారు కదా చిత్తూరులో అక్కడ కూడా తెచ్చుకుంటారా మట్టి తెచ్చుకుంటారు చాలా మంది తెచ్చుకుంటారు
మనా ఇంకా భోజనం అయిందా మీది
లేదు లేదు తినాలి కస్టమర్ ఉన్నారు ఇంతసేపు
ఓకే
తినాలి ఇగ
సరే బోన్ చేసుకోని మళ్ళీ కాల్ చేస్తారు చేస్తారా ఒకే